హలో
హలో అండి ఎలా ఉన్నారండి
ఆ బావున్నామండి మీరు ఎలా ఉన్నారు
బావున్
ఆ తిన్నామండి మీరు
ఆ అండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఖాళీ అండి మీరు
మేము అంతే అండి
మ్
ఏం తిన్నారండి
పప్పు అన్మమండి మీరు
మేమ రసమన్నం అండి మీకెమైనా వంటలు వచ్చాండి
వంటలా అంతగా ఏం పెద్దగా రావండి వచ్చు కొంచెం కొంచెం మీకు
మాకొచ్చండి
ఆ ఏం వంటలు వచ్చు
చికెన్ వచ్చు చికెన్ బిర్యానీ వచ్చు రసం వచ్చు పప్పువచ్చు అన్ని వచ్చండి
ప్పండి ప్రాసెస్ ఎట్లా చేయలో
మ్ ఫస్ట్ చికెన్ బిర్యానీకైతే మనం వన్ కేజీ చికెన్ తీసుకోవాలండి
ఓకే
వన్ కేజీ చికెన్ ఉంటే అది బాగా కడుక్కొని ఉప్పులో వేసి కడుక్కుంటే కొంచెం బాగా అంతా దానికి బ్లడ్ అంతా ఉంటుంది కాబట్టి అంతా క్లీన్ అయిపోతదండి
ఆ
బాగా కి ఉప్పు పసుపేసుకొని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్
మ్
నెక్స్ట్ బియ్యం కుడా అంతే అండి కడుక్కొని బెట్టుకోవాలి
ఆ
బియ్యం కూడ కడుక్కొనీ బాగా వన్ కేజీక్ వన్ కేజీ తీసుకోవాలండి.
ఓకే
వన్ కేజీకి వన్ కేజీ అప్పుడే కరెక్ట్ గ సరిపోతది అది
ఆ
బియ్యం కూడా నీట్ గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో మనము ఆ కొన్ని బిర్యానీ దినుసులని. వేసుకోవాలి
ఆ
ఊ బిర్యానీ ఆకూ, లవంగం, చెక్కా జీలకరా, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి మిర్యా లు అవన్ని కొత్తిమీరా
ఆ ఆ
న్ని ఏసుకొన్ పెట్టుకోవాలండి దాంట్లో నాన్ పెట్టుకోవాలి. ఇంగో పక్కన్ మనం చికెన్ ఒచ్చేసీ. చికెన్, కారం, ఉప్పూ అన్నీ ఏసుకొనీ. గరం మసాలా, పెరుగూ ఆ మిరప్కాయలు కొన్నీ, పెరుగూ ఇంక్ ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఏసుకొని మారినేట్ చేసుకోవాలండి.
ఓకే
డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకొని ఎందుకంటే కొంచెం నానితే బాగొస్తది మనకి.
ఆ ఆ
మళ్ళీ మనం ఆ ఎర్రగడ్డలూ అట్లీస్ట్ ఒక ఏడ్ ఎనిమిదన్నా సరిపోతాయేమో అండి. క్కువే కాల్ చేస్తాది గదా
అవునండి
బిర్యానీలోకి మనక్ మెయిన్ గా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే బాగుంటాయి కద అండి.
అవునండి టేస్ట్ బాగా వస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఉంటే.
అవునండి ఆ ఫ్రైడ్ ఆనియన్సు కు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలంటే మనకీ
హ్మ
ఫస్టు నూనెలోకి ఏసుకొన్ బాగా ఎర్రగా ఏపుకొన్ పెట్టుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్ న్స్ అ పక్కన్ బెట్టుకోవాలి ఏపుకొనీ తర్వాతా మళ్ళా అదే దాం ట్లో కొంచెం నెయ్యి ఏసుకుంటే బావొస్తుంది బిర్యానీ.
అవునవును
హ్మ నెయ్యి ఏసుకొనీ ఆ కొంచెం ఆయిల్ గూడా ఏసుకోవచ్చు కావాలంటే. ఎరగడ్డలూ, కారం అదేమంటర్ కరివేపాక్క్ బిర్యానీ ఆకు, లవంగా అవ్వంతా ఏసుకొని మళ్ళా హోల్ గరం మసాలా అంతా
ఆ
తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం కదండి ఒక గంట తర్వాత మళ్ళీ చికెన్ ఏసుకోవాలండి దాంట్లోకి.
ఓకే
చికెన్ బాగా ఉడికిచ్ఛాలండి ఒకా సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అన్న ఉడికిచ్ఛాలి బాగా. నీళ్ళ్ ఏమి ఏసుకోకూడదండి ఎందుకంటే మనం నాన్ బెట్ ట్టి నప్పుడే అది నీళ్ళ్ అనేది అవంతక్ అదే పొడ్యూస్ అయితాది ఆయిల్ వల్లా. అప్పుడే బావుంటద్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన్ తర్వాత రైస్ కూడా ఓపక్కన్ మనం కుక్ చేసుకోవాలండి ఒకా సెవెంటీ పర్సెంట్ అట్ ట్లా
ఆ ఓకే
రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది అనుకున్నా తర్వాత మనం ఏమంటారు రెండిటిని ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక కింద నెయ్యి రాస్ సి ప్ పుదీనా కొత్తిమీర అవన్నీ కొంచెం కొంచెం ఏసి, ఇంకా మనం ఫుడ్ కలర్స్ అన్ అట్లాంటివి వేసుకోకూడదండి బాగుండదు, మనకి హెల్త్ మంచిది కాదు. ఉమ్ అవంతా ఏం ఏసుకోకుండా, ఉమ్ ఏమంటారు మనం నార్మల్గనే చేసుకోవచ్చండి, అవి ఫుడ్ కాలర్స్, కుంకం పువ్వు అట్లా
ఓకే
ఉమ్ లెక్ పోయిన గుడ మనక్ కలర్ వస్తది ఎందుకంటే, మనం గరం మసాలా కారం పొడి ఇవన్నీ ఏసినం కాబట్టి క కలర్ వస్తాదదే అది అంతకదే
అవునవునండి.
కలర్ లేకుండ తింటే మంచిది కాబట్టి అలా చేసుకోవడం బెటర్, ఇంకా అది ఫస్ట్ ఒక లేయర్ అన్నం ఏసి, ఉడ్ కొంచం ఉడ్ ఎయిటీ పర్సెంట్ దీంట్లో అన్నం ఏసి, తర్వాత చికెన్ ఏసి మళ్లా, నెయ్య ఏసి, కొంచం కరవేపాకు కొత్మీరా, పుదీనా ఏసి ది మళ్ళీ చికెన్ ఏసి, మళ్ళీ అన్నం ఏసి అట్లంతా పెట్టాలండి. లేర్ లేయర్ గా ఏసుకోవాలి రెండు, ఏసుకొని మూత్ పెట్టి దానికి అసలు ఆవిరి బయటకి రాకుండా సిల్కాన్ కవర్ గానీ లేకపోతే పిండితో కాని, లేదంటే వెయిట్ ఏమన్నా పెట్టి దాన్ని కవర్ చేయాలండి
ఆ
అప్పుడు మనకి ఏమంటారు, బాగా అది ఆవిరి బయటికి రాకుండా బాగా కుక్ క్ అయిపోతాది ఇంకా, ట్వంటీ పర్సెంట్ గూడ ఉమ్ దాన్ని ఇంక అప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అండి.
ఆ అండి
ఉమ్ దానిలోకి రైతా అయితే చాలా బాగుంటుందండి.
అవునండి శార్వా గాని, రైతా గాని చాలా బాగుంటుంది.
ఆ లేకపోతే చికెన్ కర్రీతో అయినా తినొచ్చండి. ఉమ్ చాలా బాగుంటదండి. బిర్యానీ, చికెన్ గుడా ఇప్పుడు అట్లనే ప్రాసెసే అండి.
అవునండి, చికెన్ ఫ్రై
ఆ చికెన్ ఫ్రై అంతే ఇంగా, దానిలాగ ఇంకో కొంత వెరైటీగా చేసుకోవాలంటే గుడ చేసుకోవచ్చు మనం. క్యాష్యూ నట్స్, బిర్యానీ ఆకు, లవంగం కు ఇవంతా వేస్ కొని మిక్సీ కాడిచ్చి అదొక సీక్రెట్ ఏమంటారు మసాల లాగా అనమాట అది, అదంతా చల్లుకుంటే చాలా బాగుంటుంది దాంట్లోకి. దాంట్లోకవన్నీ ఏసుకొని ఉమ్ ఇంకా చాలా ర చికెన్ చేయచ్చండి మనం కాజు చికెన్ అని, గ్రీన్ చికెన్ అని, గోంగూర చికెన్ గుడ అంతే అండి. ఫస్ట్ గోంగూరని వాష్ చేసుకొని అంతా ఉడకబెట్టుకొని, దాన్ని అంతా ఉడికిన తర్వాత మిక్సీకేస్ పేస్ట్ చేసుకొని చికెన్ లో ఏసేసి ఇప్పుడు నార్మల్ ప్రాసెస్ లాగే, చికెన్ ఏసేసుకుంట గోంగుర్ చి కన్ అయిపోతదండి.
ఓకే
ఉమ్ ఇంగ చిల్లీ చికెన్ అని చాలా చికెన్లు ఉంటాయి కదండి, చికెన్ కబాబ్ రెసిపీ తెలుసా అండి మీకు?
ఆ తెలీదు చెప్పండి.
చికెన్ కబాబ్ కయితే ఫస్ట్ మనకి అంటే అది మైదా పిండితో చేస్తామండి, మైదా పండి దానికి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు కొంచెం అట్లా లేకపోయినా మనం డైరెక్ట్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు బయట నుంచి అది మిక్స్డ్ కార్న్ఫ్లోర్ అని ఉంటాది కా ముఖజన్న పిండేస్ ఎగ్గులేసి కరివేపాక వేసి మిరపకాయలు వసి అవన్నీ వేసుకొని చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాబ కలుపుకొని దాన్ని కూడా మ్యారనేజ్ చేయాలి ఒక వన్ అవర్ అలాగా వన్ టూ అవర్స్ వ్యారెంట్స్ బాగా వస్తది దదపుడు చికెన్ కబాబ్ వేసుకుంట అవునండి ఫ్రిజ్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటర్ ఇంకా తొందరగా ఇది అయిపోతుంది కదా
ఆ
అప్పుడు ఇంకా వేడి వేడిగా చేసుకొని తినడమే అండి చాలా బాగుంటుది
తర్వాత నూనె చేసి అందులోకి చిన్న చిన్నగా వేసి తర్వాత మనం దంచి వేసుకున్న తర్వాత కొత్తిమీర అవ లేమైనా అవ నుంచి చళ్తే చాలా బాగుంటదండి
అవునండి ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే ఇంకా ఇంకా మనం దాంట్లో గ్రీన్వి అది చేసుకోవచ్చండి పుదీనా అమంటారు పదనాను మిక్సీ కడిచ్చుక అవును అండి అవును హూ
ఆ ఆయల్స్ అయితే అందరు తింటారు
ఆ ఆనియన్స్ అయితే అందరు తింటారు ఆనియన్స్ అందరు ఫేవరెట్ ఉంటారు కదండి
ఆ ఇంక ఏంటండి ఇంకా ఏమైన్నా రెసిపీలు వచ్చా మీకి
హా ఇంకా లెమన్ రైస్ వచ్చు పులిహోర వచ్చు లెమన్ రైస్ చాలా ఈజీ అండి ఫస్ట్ అయితే దానికి ఇరవై గడలు తరిగి పెట్టుకోవాలండి మనం టమమాటా వేసుకోకూడదు డి దానిలోకి వేసుకోకుండానే బాగుంటది ఇంకా టొమాటో వేయకూడదు ఎరగడ్డలో ఒక మూడు నాలుగు కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని దాంట్లోకి ఆవాలు కరివేపాక వేసి తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉ ఉప్పు పసుపు వేసి ఇంకా శనగితనాలు వేసి మండి చనిగినాలు పోపు దించలు ఇంకా బయల్లు ఉంటాయి ఉద్ది బయల్లు అలాంటివన్నీ వయాలండి బాగుంట
అవునండి
ఉ పసుపు అంత వేసి వేగిన తర్వాత మిరపకాయలు మనం మిక్సీకి వేసు కుంటే కొంచెం టేస్ట్ వస్తుందిండి బాగా అంతలోకి పడుతుంది
ఓకే
కుప్ అది పేస్ట్ చేసుకొని వేసి దీంట్లోకి వేసాక మిక్సీ పేర్కొని పేస్ట్ దీంట్లోకి వేసి కొంచెం బాగా ఎరగడ్డలని మగ్గి తర్వాత వేయాలండి దాన్ని
ఆ
అప్పుడు ఇంకా దానింతా బాగా తిప్పుకుంటే కొంతసేపు అంత మిరప కలుడు బాగా ఎయ్యే వరకు తిప్పుకోవాల అండి
ఆ బాగా మగ్గాలండి అవంతా
ఆ అవునండి.
ఆ తర్వాత ఇంక లెమన్ పిండుకోవాలి కదండి.
ఆ లెమెన్ లెమెన్ లాస్ట్లో పిండెసుకుంటే సరిపోతదండి.
ఆ అవును.
వేడన్నంలోకి ఇంగ కలుపుకుంటే అయిపోతదండి బాంటది.
అవునండి చాలా బాగుంటుంది దాన్లోకి ఉల్లగడ్డ కూర అవన్నీ చాలా బాగుంటాయండి.
కిల్స్ గానీ ఉల్లగడ్డ పల్లెం గాని పప్పు ఇంగా చాలా బాంటదండి. అవునండి చాలా బాంటది.
లెమెన్ రేస్ అనేది అన్ని ఫెస్టివల్స్కి చేస్తారు కదండి.
అవును అన్నీ ప్రతి ఒక్క పండగ్కి చేస్తారండి అది
పులిహోర అన్నా
ఆ పులిహోర కూడా అట్లనే ఏమంటే ఒన్లీ చింతపండు ఒకటే వేరేగా వేరే వేస్తాం అంతే అండి చింత లెమెన్ ప్లేస్లో చింత చింతపండు మనమేస్తాము ఇంకా పులిహోర పౌడర్స్ కూడా దొరుకుతాయి అదైనా ఏస్తారు.
అవునవునండి.
మ్మ్ పులిహోర కూడా చాలా బాగుంటుందండి.
ఆ పులిహోర గుళ్ళల్లో చాలా బాగ పెడతారండి దేవుళ్ళకి బాగా
అవునండి అసలు చాలా బాగుంటది గుళ్ళో చేసిన టేస్ట్ మనం చేస్తే రాదండి అందు
అవునవును రాదండి.
హ్మ్ ఆ పులిహోర కోసమే గుడికి బొల్లన్పిస్తది అట్లుంటదండి పులిహోర ప్రసాదం
ఆ చాలా బాగుంటాదండి. నేను కూడా పులిహోర అంటే ఇష్టమే నాకు ఈ గుళ్ళో తింటే మీకండి
ఆ మాకు చాలా ఇష్టమండి గుళ్ళో పులిహోర మామూలుగా అయితే అంత తిననండి నేనది
కొంతమంది దానికోసమే వెళ్తారండి గుళ్ళకిీ పులిహోర కోసం మ్మ్ ఇంకేంటండి మరి విశేషాలు
ఇంకేం లేదు. ఇవన్నీ ట్రై చేయండి మీరు ఖచ్చితంగా
ఆ ఓకే అండి ట్రై చేస్తాను బాయ్.
ఆ సరే అండి బాయ్ ఇంక